అ హలో హలో ఆ బాగున్నామ ండి మీరేలా ఉన్నారు
బావున్నా
ఏం చేస్తున్నరండి
ఏం లేదు ఉన్నా ము
ఉమ్ తిన్నారాండి తిన్నామండి ఏం తిన్నారు
రసం అన్నం
రసమన్నమా
ఉహు
తే అంటే మీరు పిజి నా హాస్ ట్లార అహ చీ డేస్ కలరా హాస్టారా అండి
హాస్టల్ హాస్టలోని మీ మీ మీరు
ఆ మేము కూడా హాస్ట్లరేయండి ఇంకా తెలుసు కదా పీజీ ప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావ్
ఎలా జరు ట్లుంది కాలేజు
కాలేజీతో మామూలే అండి ఏమిండి పోతున్నాం వస్తున్నాము అంటే ఊరు కే మ మాకైతే వేస్ట్ అనిపిస్తంది అంటే ఊరికే వెళ్తున్నాము కూర్చొని వస్తున్నాము అది కాక క్లాసులు సరిగ్గా వింటామా అంటే అది కూడా లేదం డి సగం బంగు బంగు అనికి సరిపో
ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయి చేసే
అదే అందుకండి ఆ నా దగ్గర బంక్ కొట్టి క్యాంటీన్ లో కెళ్ళి ఆ ఇంకా ఫ్రెండ్స్ తో ఐస్ క్రీమ్ లు సమోసాలు అంట
ఆ
అవి ఆ బయట కూర్చొని తినేసి అంటే మళ్ళీ మళ్ళీ క్లాస్ కి పోయేది అట్లే అయిపోతూ అన్నీ ఇంకా కాలేజ్ లైఫ్ తెలుసు ఉండేదే కదా
ఆ నేను
అదే ఇంకా ఊరికే పోతాన్నా మరి ఏం పోతున్నాం అంటే పోతున్నాం అన్నట్టు ఉంది ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెస్ మెయింటైన్
అది లేకుండా నను తంటే బాగునే ఎందు అసలు కాలేజ్ కే ఊరుకి పోతా
న్నారో గానీ
ఆ అటెండెన్స్ ఆ ఎగ్జామ్ చా
అదే కదా ఆ అవునండి
ఉమ్
ఉమ్ మీ మీకు ఎట్లా జరుగు తానండి కాలేజు
ఏద అట్లా లా వెళ్తామ్మా వస్తానాన్న ఇంకా మా డిపార్ట్మెంట్ ఇంకా మా డిపార్ట్మెంట్ కిందంత రూల్స్ ఇంకా ఏ డిపార్ట్మెంట్ కి ఉండవు
ఎంటో అం ఆ ఏంటి ఎక్కడ ఎక్కడ లేని రూల్స్ అన్ని తీసుకొని వస్ చట్లే
ఇ కార మర
అదే మ్ లేట్ గా పోయినా ప్రాబ్లమే
మ్
వర్క్షాప్ కి వెళ్ళింటాము వాళ్ళ అటెండెన్స్ కూడా వేయరు ఆ తప్పించు అంటే ఆ సెంట్ అవదం అంటే మళ్ళీ అట్లా కాకుండా మా మాకైతే క్లాస్ టీచర్సె అ నా వాళ్ళే నంబర్ అన్ని నోట్ చేసుకోమని మ క్లాస్ ఇయర్స్ కి చెప్నారంట
ఏ మై స్కూల్ అ స్కూల్ లో లాగా రూల్స్ పేడ్ అ యూనిఫార్మ్ బడి డ్రెస్ కోడ్ అంతా సుష్ ఐడి కా చె
అలేయో కూడా అసం అ చేయడం మా కాలేజ్ లో అయితే ఫ్యాకల్టీస్ కొంటే సెక్యూరిటీస్ ఎక్కువ చేస్ స్తారండి ఎక్కువ బిల్డప్లు ఇస్తారు
టైగార ఫ్యాకల్టీ కన్నా వీళ్ళ ఎక్కువ ఇది చేస్త కారు
ఆ అదేనదా అదైతే ని జమే ఆయనే కానీ అట్లా కా కున్న వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయ్యాలి కదా ఇంకా అట్లా లేదు అట్లా ఇట్లా కూడా లేదు
ఒక సరే రీల్స్లో వచ్చిండ అంత నిజమే అనిపిస్తుంది
ఆ కొన్నిసార్లు అనిపిస్తుంది మనకైతే అనిపిస్తుంది ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళ అక్కడయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది అంతే
కాలేజ్ ట్రిప్ ఉంది అ
కాలజ్ యనివర్సిటీ అయింది ఇ మధ్యను డిమోట్ యూనివర్సిటీ
ఉమ్ యూనివర్సిటీ వావ్
రూల్స్ అని తీసుకొని వస్తున్నారు మా నిమ్యి అ పతికిపోయినా ఎందుకంటే మేము కొ ముందుకు వచ్చేసినాం అనమాట ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కి బాగా ఇది పెడతా అంటారు
అ
ఉ
మీ హాబీస్ అండి హాబీస్ లేదా
హాబీస్ ఎప్పుడు అంటే మ్యూజిక్స్ తింటూ ఉంటాను
హ
ఇంకా మూవీస్ చూస్తాను
ఉ
తర్వాత ఈ మధ్య వెబ్ సిరీస్ చూడ్డం మదలు పెట్టయండి ఇంకా ఫ్రెండ్స్ తో గేమ్ ఫం ఏదా డార్క్ అని మూవీ వెబ్ సిరీస్ అన్ని ఆ ఇంకా టూ ఇంకా ఈ మధ్యే రీసెంట్ గా స్టార్ట్ చేశాను అది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాంది అనమాట ఆ టైటిల్స్ చూస్తా కుండా అసలు చూస్ చూసుకుంటూ ఉన్నా అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్ టే మీరు చూడండి అది ఏమంటే ఫస్ట్ ఫస్ట్ ఎపి ఎపిసోడ్స్ చూసిన దాంట్లో అయితే
హ్మ్మ్
అంటే కొ హ్మ్మ్ ఎ ఎట్లా చెప్పాలా దాని అ జోనస్ అని ఉంటారు హా జోనస్ తర్వాత మిఖేల్ అని ఉంటారు వాళ్ళు. హ్మ్మ్ వాళ్ళు వాళ్ళకి పేరెంట్స్ నార్మల్ గానే ఉంటారు ఒకరు మిస్సింగ్ అయింటారు హ్మ్మ్ వాళ్ళని ఫైండ్ ఔట్ చేయడానికి కి ఆ కేసు లో కేసు అని ఉంటాయి దాంట్లో హ్మ్మ్ కేవ్స్ లోకి ఒక్కరు తప్పిపోతారు అంటే ఏం ఏం జరుగుతుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ తో అందరు కలిసి వెళ్తారా. ఆ వాళ్ళు వెళ్తారు అప్పుడు ఏదో పెద్ద సౌండ్ వ వచ్చి వాళ్ళంతా పరిగెత్తుతూ ఉంటారుప్పుడు మికేల్ తప్పిపోతాడు కేవ్స్ లో ఆ కేవ్స్ ఏమంటే అంటే ఆ కేసులో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయట పడతారు కానీ ఇప్పుడు ప్రజెంట్ లో కదా అది జరిగింది అట్లా కాకుండా ఆహా ఒకరే వెళ్ళింటారూ ఒకరు తబిపోయింటారా కానీ వాళ్ళు పాస్ట్ గా వెళ్ళిపోయింటారు
హ్మ్మ్
అది ఎట్లా జరుగుతాంది అనేసి ఇంకా కొన్ని ఇంకా చూడాలండి ఎపిసోడ్స్ హ్మ్మ్ చూస్తేకైతే ఇంటె హా ఇంట్రెస్ట్
ఇంగ్లీష్ వచ్చ ఇంగ్లీష్ స్ అంటే మేరు అంటే మీకి ఫ్యూచర్ లో బాగుంది అనిపించింది
ఆ బాగానే అనిపించిందండి అంటే అది ఏం తెలుసా ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే అంటే దాన్ని మనం దాన్ని అర్థం చేస్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ అది కూడా ఒక యూస్ఫుల్ గానే ఉంటుంది అది చూడ్డం వల్ల హ్మ్మ్.
పిస్ ప్రొఫెషన్సనేది ఇంట్లో అయ్తాది. ఊమ్. ఫ్యూచర్ సెట్ ప్లానింగ్సేమన్న.
ఊమ్. ఫ్యూచర్ ప్లానేముందండి ఇంక అందర్కీ అందర్కీ ఉండేదే గదా ఇంక లాస్ట్ లొ. చదువ్కున్న తర్వాత ఇంకో జాబ్ దెచ్చు. కోడమే ఇంక అందర్కి.
అంటే జాబ్ కాక్ కుండా హైయ్యర్ స్టడీస్
హైయ్యర్ స్టడీసైతే ఏం లేదండి ఎందుకంటేే మేమ్ మీర్ వ్యాసు ఓ.
ఉమ్.
అంత సపోట్ట్ ఏం లేదు.
హుమ్.
మ్ మీరు.
అంటె జాబు హైయ్యర్ స్టడీసు అంటె కన్ఫ్యూజనల్గ ఉన్నా. ఏమ్ చెయ్యాల అనేది ప్లాన్ .
టె మీకు ఏదాన్ పైన ఇంట్రెస్టుంది. అని ఆలోచించ్కొని అన్ మూ ఔండి ఇంక ఆ.
ఇన్ష్టాగ్రాము అవి.
ఓ ఉగాదిగింటిక్పోలేదా అండి మీరు.
వెళ్ళాలి మీరు.
ఆ లేదండి ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి.
ఊమ్ ఏందో కాలేజ్ర. హాల్డేసు ఇయర్లి.
ఔనండి ఏందో. టార్చర్ బెడ్తున్నారు అట్లనే మనం కాలేజ్కి పొయ్ ఏమన్నా నేర్చుకుంటా. నమా అంటే అది కూడా లేదు అండి అందరి నాక్ తెల్సి మన పరిస్థి తే అట్లా అట్లనా లేదంటే అందర్ది పరిస్థి తి ఇతనే అన్పిస్తుందా. నాకైతే అర్థమే కాదు.
ఉహు అవును అవును నిజంగా విలన్ అవునా
అంటే ఎవరి ఇంట్రెస్ట్
ఉహు ఫెస్ట్ ఏమైనా జరుగుతున్నాయ మీ కాలేజ్
మా కాలేజ్ లో ఫ్రెషర్స్ జరిగినాయండి ఈయర్ లో ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ డిపార్ట్ట్మెంట్ ఫెస్ట్స్ జరిగినాయి మా డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఇంక ఇంకా జరగలేదు ఇంకా పెద్ద ఇవెన్ చూవని చేస్తరు
అది ఇంకా రాలేదండి నెక్స్ట్ మంత్ ఈ మంత్ లో ఉంటాను నెక్స్ట్ మంత్ అన్నారు
బాయల్ దే సెన్స్ నా ఫ్రెషర్సు
మేము ఫెషర్స్ కి పోలేదండి లాస్ట్ టైమ్ ముందుసారి వెల్లినాము ఈసారి ఎందుకో పోలేదు అధే ఎగ్జామ్స్ ఉందింది మాకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఆ అందుకని చదువు కున్నా మండి ఆ రోజు మీరు వెళ్ళారా అండి మీ కాలేజ్ లో ఫెస్టివల్స్ కి
టు ఫెస్ట్ వదిలేసి చదువుకుంటాన్నరంటే
అంటే అట్లా కాదండి ఉమ్ అంటే కో కోడ్స్ ఉంటాయి కదా అవన్నీ అంటే మనము జస్ట్ కాపీ పేస్ట్ చేసి చేసింటాం కదా
ఆ మీ ఇంట్రెస్ట్ తెలుస్తంది స్టడీస్ పై ఎంత ఆ ఎంత అడిక్ క్షను
ఆ అదే మీ హాబీస్ ఏంటండి మీరు డైలీ రొటీన్ ఏం చేస్తారో చెప్పండి
డైలీ రో టీనా మార్నింగ్ లెస్తము కొద్దిసేపట్ల ఎక్ససైజ్ చేసి ఆ ఒకా ఫైవ్ మినిట్ రీలక్స్ అయి మల్ల కాలేజికి రెడి అవతము ఎయిట్ కాంత అంటే లైక్ ఎయిట్ కి అంతా ఇది ఇయిపోతధి మరి ఎయిట్ థర్టీకి అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాను
ఆ
ఒక ఎయిట్ ఫిఫ్టీ కి అట్లా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కి అట్లా పీజీ దగర స్టార్ట్ అవుతాము నైన్ టెన్ కాంత కాలేజ్ లో ఉంటాం
ఆ
మా డిపార్ట్మెంట్ ఒక టూ మినిట్స్ లేట్ అయినా అలో మరి గోరం
అట్లాతే ఎంది అండీ వాళ్ళకు కాలేజ్ అనుకుంటన్నారా స్కూల్ అనుకు
ఆ స్కూల్ స్కూల్ అన్న బగుండేధి అల్లో చేస్తారు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ మరిగా చూడి
హలో
మీటర్